హలో
హలో ఆ చెప్పండి. ఆ వినిపిస్తాందండి.
సరేఏం చేస్తున్నారు.
ఇప్పుడే వాకింగ్ నుండి వచ్చామండి.
ఊ టీ కాఫీ ఆయింద సార్
ఊ నాకు అలవట్లేదండి. హాట్ వాటర్ తాగుతా ఊహు తాగమండి.
ఓన్లీ హాట్ వాటరు
ఊ
ఎప్పుడు సార్ అది ఎర్లీ మార్నింగ్గా
అర్లీ మార్నింగే లేస్తానే ఒక ఆరున్నర ఏడు
ఆహా అంటే వాకింగ్కి వెళ్ళక ముందు
ఊ అవి వాకింగ్ వెళ్ళక ముందు వాకింగ్ వచ్చినాక ఏ మజ్జిగో ఏదంటే అది వాటర్యనా మాములు ప్లేయిన్ వాటర్ రోజు నాకు అందుబాటులో ఏదుంటే అది తగేస్తా మీరేం చేస్తున్నారు.
ఏం చేయలేదు సార్ నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. పిల్లలకి ఇవాళ తినేసెల్లలేదు స్కూల్కి ఇవాళ ఇవాళ ఇలా ఫ్రెండ్స్ అందరూ క్యారీ బాక్సెస్ తెచ్చుకుంటున్నారంట.
ఊ
సో అందుకని చెప్పి మాకు క్యారీ ఇచ్చి పంపించు వేడీగా అని అనేసి అన్నారు.
అవును
ఓ సో అందుకని చెప్పేసీ
ఓకే ఏం చేస్తున్నారు ఊ ఓకే ఓకే ఓకే అండి. ఇంకా
ఇంకా మీర్ మీరు అయ్యిందా సర్ సర్ బ్రేక్ఫాస్టు
లేద్ లేదండి ఇంకా వాష్రూమ్కి వెళ్ళేసి స్నానం చేసినాను టెంపుల్ కేళ్ళేసి
ఊ ఉఏ టెంపుల్కి తారు.
శివాలయమండి మా ఇంటి దగ్గరలో ఒకటుంది ఆ దానికి వెళ్తామ్.
ఆహా ఓకే
హు బాగుంటుంది శివాలయం. జంబుకేశ్వర స్వామి అనేసి
ఏ ఏం టెంపుల్స్ జంబునా
జంబు జెంబు
ఆహా జంబుకేశ్వర టెంపులా
బాగుంటది కొంచెం పవర్ఫుల్గా అవునండి మా యరలు ఫేమస్ బయట వాళ్ళకి తెలుసో తెలీదో తెలీదు మేం వుండే ఏరియాలో బాగా జనాల్ శివరాత్రికి గాని
ఆహా ఓకే
నౌగ్రహాలుండే పక్ గుడింది బానే మంచి జనాలు అందరూ బాగా పూజలన్నీ బాగు చేస్తారు
ఆహా ఆహా ఓకే ఓకే మ్మ్ ఏం సార్ ఫేమస్ టెంపుల్స్ లలో
హ్మ్ అన్ని టెంపుల్ కు వెళ్తా ఉంటానండి
హ్మ్ అంటే ఫేమస్ అంటే మీకు
మాకు లోలకాలిటీలో మేము కాళాస్త్రీకి వెళ్తాము, ఈడ గుడిమల్లం దగ్ గుడిమల్లం వెళ్తాము
ఆ గుడిమల్లము గుడిమల్లం నేను విన్నాను సార్ అది అ ఎప్పటి నుంచో పురాతనం
అది రెండో శతాబ్దమో మూడో శతాబ్దమో అన్నార్ అండర్ వాస్
అబ్బా శతాబ్దం మీరు వెళ్ళారా ఎప్పుడైనా ఏం సార్ అక్కడ విశిష్టత.
ఉహ్ యే పురుషాంగం ముంగేదం మూడు అవతారాలు కలిపి ఒకే లింగంలో ఉంటదండి శివుడు.
ఓహో ఓకే ఓకే
మ్మ్ మహాపురుషాంగం ఇంగోటి ఏదో పంచకం మూడు మనుషులు కలిపి ఒక మూడు దేవతలు కలిపి ఒ ఒకే లింగములో ఉంటారు
ఓకే అది ఎప్పట్ నించ్ టు ఉన్నంత కదా సార్ అది ఏనుగు ఆకారంలో
ఏవ్వండి
ఏనుగు ఏనుగు ఆకారంలో ఏదో ఉం ఉంటుందంట కదా విగ్ ఆ అది సివా టెంపుల్ ఆ గుడి కూడా ఆ టైఫ్ ఆ టైప్ లో కూర్చొని ఉంటుందంట కదా ఇప్పుడు వినాయకుడు ఛీ వినాయకుడు అంటున్నాను. ఏనుగు ఎలా కూర్చుంటుంది
ఓకే కింద
ఆ ఆ కింద ఎలా కూర్చుంటుంది. ఆ ఆ ఆ అదే అది అది అది అవును అది నిజమేన సార్
అవును అన్నారండి. నిజమ అంటే మనకు ఏమి తెలుసు మనం మన తాతళ్ళే పుట్టి ఉంటారు. అది ఇప్పుడు రెండో శతాబ్దం అంటే మన వరల్డ్ లోనే ఫేమస్ గుడి అది తెలియకపోవచ్చు. అందరికీ మన
అంటే అంటే ప్రపంచంలోనే ఫేమస్ అంటున్నారు మీరు.
ఊ ఉ ఉ అంత చరిత్ర ఉంది ఫస్ట్ అంటే చరిత్ర ఉందనేసి దానికి
ఆహా ఆహా ఓకే
ఆ ఇంకా ఇంకా ఏం సార్ అక్కడ విశేషంగా ప్రతిరోజు పూజలు జరుగుతాయ?
ప్రతి కే చెయ్ శివ రాత్రికి అయితే బాగా చేస్తారు. కథలు అవన్నీ చెప్తారు. అన్ని పూజలు ఉంటాయి అక్కడ్నే. అక్కడ నుండి వస్తారు జనాలు, బయట నుండి కూడా వస్తారు.
అంటే ఈ ఒక్క రోజు అని కాకుండా ఆ ఎవ్రీడే అనేది నిత్యం పూజలు అంటే ఆ తిరుమల లాగా అనమాట.
ఉమ్ అలాగంటే ఇక్కడ కావంటే అది జనాల్లో వేలల్లో లక్షల్లో వస్తారు. ఇది ముత్ ఇంట్లో ఊరోళ్ళు కలిపి చేస్తారు. అది ఎక్కడికి చేయలేదు అది వాళ్ళు ఊర్లోనే పెట్టుకోండారు. టీడిటీ వాళ్ళు అడిగితే కూడా ఎవరూ ఇవ్వలేదా పల్లోల్లు కాబట్టి వాళ్ల ఊరుకా ఊరోళ్లే చేపిస్తారు. అన్ని ఇంత ముందు లాస్ట్ వీక్ కూడా బోయపాటి శ్రీను గారు వచ్చి అన్నారు డైరెక్టరు.
ఆహా ఆ టెంపుల్ కా ఓకే ఓకే
ఉ
హుమ్ సో అంత ఫేమస్ అనమాట్ నేను చూశాను కానివ్వండి. ఆ అదే గూగుల్లో, యూట్యూబుల్లో అంతా చూపిస్తా ఉంటే చూశాను అన్నమాట. ఊ
బాగుంటది. వెళ్ళిరండి ఎప్పుడున్న వీలుంటే
ఆ వెల్తామ్ సార్ ఇంకా సమ్మర్ వస్తాంది కదా. ప్లాన్స్ చెయ్యాలి. ఫస్ట్ ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్ని తిరుక్కొని రావాలి.
ఒకే
చూద్దాం ఇంకా హాఫ్ డే సెక్షన్స్ జరుగుతున్నాయి. కదా పిల్లలకి
ఊమ్
ఊమ్
అందులూరు దగ్గర సోమనాథ టెంపుల్ అనేసి అది కూడా చాలా పురాణత ఉంది
ఎక్కడండి ఎక్కడ
నందలూర్ కడప డిస్టిక్
ఆహా నందలూరు
శ్రీ సొమ్మెనా-సౌమ్యనాథ స్వామి టెంపుల్ అది
సౌమ్యనాథ టెంపుల్ ఎ-ఎ-ఎవరుసర్ శివుడు ఉంటారా అక్కడ
శంభునాథ స్వామి శివుడు కాదేమో వెంకటే స్వామి గుడి మారిగా ఉంటుంది ఇది చూసాను కానీ నేను పర్టికులర్గా గమనించ ప్లసి గూడా ఏమనేసి బాగుంది టెంపుల్ అయితే బాగుంది అక్కడ అయితే ఎనిమిది నూట ఎనిమిది ప్రక్షణలు చేస్తే కూడా అనుకునింది కుదుర్తదని విన్నాను అక్కడ భక్తులు కానీ ఆడ ఆలయ సిబ్బంది
ఆ ఆ
ను దర్శం చేసుకుని వచ్చాను మళ్ళ వీలు తీూసుకొని వెళ్ళాలి నేను కూడా నూట ఎనిమిది ప్రరక్షణలు చేయాలి శనివారం
ఓన్లీ శనివారం శనివారం అంటే ఇంకా మనకి వెండేది స్వామయ్య కదా అకు ఉండేది ే
నేను చూసింది అది బాగానే ఉంది వెళ్ళాలి ఇద్దరు ఫ్యామిలీతో వెళ్ళాలి మేము కూడా
ఆహో ఏం సార్ అక్కడ ఓన్లీ ఎవ్రీ సాటర్డే మాత్రమేనా లేకపోతే
ప్రతి రోజు ఉంటుంది అక్కడ శనేరం అంటే శనేారంం కూడా అంటే అంటే సనివారాం అంటే ఇంకా వెంకటల్ స్వామి ఉండొచ్చు మేబీ
ఆ ఆహా మీరు శనివారమే ప్రదర్శన చేయాలి అంటున్నారు కదా నేను అనేది ఓన్లీ శనివారం మాత్రమే చెయొచ్చు ఆ లేకపోతే
ఆ రోజు ఒక ప్రత్యక ఉంటుంది కాబట్టి ఆ రోజుని చెప్పారు రూ అనుకుంటున్నాను నేను
ఆహా ఓకే ఉ
శనేరమంట వేంకటేశ్వర స్వామి ఆ రోజే ప్రదర్శినట్టు నేను వెళ్ళింది బుధవారం వెళ్ళాను దర్శనం చేసుకుని వచ్చే కమ ఆడ అదే సిబ్బంది ఏదో స్లిప్పులు రాసి నూట ఎనిమిది ప్రదర్శనలు చేసి అనుకునింది కంపల్సరీ చాలా మంది ఉమ్ జరిగింది జరుగుతా ఉంది అన్నారు
అంటే నమ్మకం
ఇ నేను వచ్చసాను వెళ్ళాలి చూ ఎప్పడు సార్టర్డే లీవ్ పెట్టేసి
ఎక్కడన్నారు అది ఏ డిస్టిక్ అన్నారు
కడప డిస్టిక్ ఇటు నుండి తెలియదు కానీ కడప డిస్టిక్
ఓకే నందలూరు అనే గ్రామము కడప డిస్టిక్ కొతాం యూట్యూబ్ లో చూస్తాము మూ లేకపోతే గూగుల్లో సెర్చ్ చెస్ ఇంకోటి ఇంకోటి అడగాలనుకున్నాను ఎప్పుడైనా మీరు భద్రావచలం వెళ్ళారా
లేదు వెళ్లాలని కోరుకుంది వెళ్ళాలి
అక్కడ కూడా చాలా ఫేమస్ ఉందంట కదా ఆ ఇక్కడక్కడ ఆంధ్రాలో కూడా ఆంధ్రాలో కూడా ఆంధ్రాలో కూడా ఇక్కడ రాములు వారి గుడి ఉందంట కదా సార్ ఆ ఒంటిి మిట్టా సథింగ్ ఏదో అంటారు ఉమ్
వెళ్ళాను వంటి మట్ట సీతారామ్ముల కలిగి ఇప్పుడు ఈరోజు నిన్నట్టాలుండే ఆ సంబరాలండి
శ్రీరామనవమి వస్తా ఉంది కదా శ్రీరామనవమి వస్తా ఉంది కదా
వందలాది మంది వెళ్తారు అ సీతారాముల దముటెక్కడ చేసేది భయంకరంగా చేస్తారు టీడీడీ వాళ్ళు అది
ఆహా ఓకే
సీతారామ కళ్యాణమే వచ్చేవాళ్ళు ఫస్ట్ది అది కానీ శరోవనామ్మకి కానీ ఉగాది కానీ మంచి ఓపెన్ ఇక్కడ వందలాది మందికి భోజనాలు పూజలు నిత్యం పూజల కళ్యాణమూ తలంబ్రాలు
అంటే సేమ్ భద్రాచలంలో చేస్త నట్టే చేస్తారనమాట
పద్రాజ్ చలంలో నేను ఎక్కడ టీవీలో కూడా చూడళ్ళ అన్నాను గానీ ఇక్కడైతే చూశాను మా వాళ్ళు తెలిసిన వాళ్ళ మా ఫ్రెండ్స్ అంతా డుటీ చేస్తారు కొందరు అక్కడ బాగా చేస్తాంటారు చెప్తారు అతను తెగిస్తా అన్నప్పు అప్పుడు జరిగిన చె తరాముల కళ్యాని కె అక్షింతలు ఎస్ ఎస్ ఆ అవన్నీ మా ఫ్రెండ్ ఒకతను ఉండాడు తెచ్చిస్తాడు నాకు మేబి, ఆ సోమవారికి నేను దగ్గర పోయినా ఆయన అనుగ్రహం ఉందనేసి నేను ఫీల్ అవుతాన్ టంటాను అప్పుడప్పుడు మనకు వచ్చింది ఆయన అనుగ్రహ్ ఉంది మన మిందా అనేసి చాలా సంతోషపడతాంటను గుర్తుపెట్టుకొని మరీ తెచ్చిస్తాడు.
ఉం అది చాలా బ్లెస్సింగ్ కదా సార్ మనకి అనుకోకుండా అలా రావట్ డమో
టే అది ఎంతో పుణ్యమో ల్యాకపో తే ఏమో మంచితనమో లేదా అన రే ఎలాగో ఒకట్ట అతను తెచ్చిచ్చా ఆయిన మంచితనమో లేకపోతే సోమవారం మనమో మంచితనమో తెలియదుగాని మనకి చేరతాయంటె మన అదృష్టమే కదా మనం ఎల్లం
అ అవును అవును అవును అవును అవును నిజం సార్ నిజం హుం ఇప్పుడు ఇప్పడినుంచే స్ స్టార్ట్ అయిపోయినాయా సార్ అక్కడ
అవునవును నినుంటానండి ఫస్ట్ పదహారో తారీఖు నుండే, వారం రోజుల పైన ఉంటాయండి.
ఆహా ఈ వారంలో మనం ఎప్పుడైనా విసిట్ చేయొచ్చా, లేకపోతే శ్రీరామనవమి రోజు వెళ్తేనే
అదె అదె మందేం ఆ రోజు పోతే బాగుంటాది ఆ లైటింగ్ సెట్టింగ్ గానీ ఆ కచేరీలు పెడతారు దేవుడు పాట్లు ఆ లైటింగ్ బోర్డు ఎక్సలెంట్ గా ఉంటాది
ఆ రామాయణమో వీటి చదువుతారా? రామాయణం రామాయణం ఏమన్నా చెప్తారా
ఉ కత్తి చెప్తారు రామాయణం అనేసి స్త్రీ గాని ఏదో చెప్తా ఉంటారు.
ఆహా ఓకె
ఆ శ్లోకాలు ఏదో ఐవర్లు లైవ్ లో చెప్తా ఉంటారు.
ఆహా ఓకె ఓకె